ఇంత
వినిపిస్తుంది ఇందాకేదో అయినట్టుంది
ఎంత పోయినటుంది
అవును ఇప్పుడు బాగానే ఉందిలే
నేను హాల్లో మాట్లాడతా నీకు వినిపించిందా
ఏమో తెలీదు దా చూద్దాం మాకు ఆర్డర్ పెట్టుకో ఫ్యాను
ఆల్రెడీ నేను హాల్లోనే ఉన్నా నీకు వినిపిస్తుందా
బాగానే వినబడుతుంది దివాన్ఘట్ దివాన్ కట్న కూర్చున్నావా
తల వాకింగ్ చేస్తున్న వాకింగ్
చోచగా చక్కగా
ఊరికే కాఫీ తెద్దామని కాసేపు లే
ఓక్కు పక్షి పొద్దునుంచి నువ్వు తిరిగిన తిరుగుడికి కాళ్ళ లొకర పోలేదని సంతోషపడకుండా వాటిని శ్రమ పెడుతున్నావా
ఆ
తెరక్కు అంకురలు పోతాయి ఇంకా నీకు అసలు ఓపిక లేదు
ఏం మాట్లె కాసేపు ఫిజికల్ ఫిట్నెస్
హు ఫిజికల్ ఫిట్నేస్ కోసం ట్రై చేసి ట్రై చేసి ఫిజికల్ ఫిట్నెస్ పొగట్ ఫస్ట్ వ్యక్తి నువ్వే అయితవ్. ఉ అంతేగా
ఉ సర్ సర్లే
ఉ బిస్కెట్లు తినగా తినగా బావున్నాయ్ కదా.
అవును, ఫస్ తిన్ నాక్ నచ్చలేదు.
ఫస్ట్ పైనుంది. మరెందుకో బాల కిందది బావుంది.
హు
ఫస్ట్ బిస్కెట్లంతే ఉంటాయేమో, కానీ లేదా ఫస్ట్ బిస్కెటేమన్నా ఇంజక్షన్ చేసారా మొత్తం మందె కలిపారేమో, అంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తారా.
ఉ చేస్తర్ నిన్ను రేపొద్దున్న
రేపు త్రా నేనిన్ ఇ కిడ్నాప్ చేస్తా
ఇలాంటి పదాలు వా వంటర్ని కంప్యూటర్ నేను రిజెక్ట్ చేసేసేద్దునని
ఓ మర్చిపోయా నేనెత్తుకుపోతా
ఇలాంటి ఒకోడు వాట రాదు.
సర్లే ఏం జేస్తామ్. తస్కరించెదా నే ని
బ కోలర్ ఆన్ చేసుక్కునవ నిన కళ్ళు మూతలు పడేలా ఉన్నయ్. చల్లగాలి ఉ కళ్ళు మూతలు పడిపోతున్నాయ్. అయ్యో ఫోన్ మాట్లాడుతూ మా, మాట్లాడ్లే కూసున్నా నేను
ఉ నువ్వు పడుకుంటే ఇంక లేవవ్, అక్కడే పడుకుంటావ్. ఉ మరేప్ రావచ్చు కదా.
లేకున్నా ను రాను కదా ఎందుకంటే
మ్
రోజు వస్తె బాగోదు.
రే రేప్ లెవెన్ అయిది గదా రావచ్చు కదా ప్లీజ్
లెవన్ అవ్వదు ఇంకా ముందు వెళ్ళిపోతాను
లెవన ఐద్దని చెప్పు అయినా శ్రావణి ఊర్లోక్ చెటనాక్ యా వాల్ పేర్ వాడే అస్త
ఉండచ్చు కద్దానాథ వాళ్ళ అక్క వాళ్ళ పాప బర్త్డే అని
ఉహు చాక్లెట్ తింటావా
నువ్వు వేసే బిస్కెట్లు ముంద్ చాక్లెట్లు పనికిరావులే హలో ఒరేయ్ నీ వాయిస్ రావట్లా ఏంటిది ఆ చెప్పురా చాక్లేెట్
అదేంది ఫోను రైట్ సైడ్ పడితేనే వినిపిస్తది లె పెడితే ఇన్పియట్లా
అవును అయితే అక్కడే ఉంచు
ఆ పెట్టాను మళ్ళీ
మ్ హ్
ఆ నా బ్యాగ్లో చాక్లెట్ కూలింగ్ ఉంది నిన్నా మా నైట్ ఉం కూలింగ్ పెట్టింది మమ్మీ
ఇంకా ఉన్నాయి
అవును ఇంకా చాల్ చల్లగా ఉంది చాక్లెట్ పట్కుంటావా ఒకసార్ వచ్చి
మా ఈసార్ వచ్చిన్నప్పుడు పట్టుకుంటాలే
చెయ్యకూడదు కదా నేను లేకుండా చాలా పెద్ద తప్పు
ప క రామ్మప్పుడు అంత ఏంది గోల్ గోల్ వస్ నీ దగ్గర చుక్ చుక్ చుక్ చుక్ అని లేస్తామ్
ఏయ్యో మూడు రూపాయి బిళ్ళలు దొరికితే
ఏ ఆపు
నేనంతే దోలగై తీటకై
మ్మ్ హ్మ్
మ్మ్ మరి మాల్ కొండదు మరి ఏంటో చెప్పు నైట్ నేను తెంపన
సరే నను ట్రై చేస్తలే ఓ ఒకటి ఆ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు ముందు చెప్తున్నా అంటే కాలేజ్ లో రేపు చాలా స్ట్రీట్ ట్ ఉంటది అక్బా థాంక్స్ గొలవ చేస్తారేం వాన్ లో సో బస్సులు ఎక్కడనే ఎక్కిచ్చే ల్ తెమ్మంటారేమో అని ఆలోచిస్తున్నా ఒకవేళ లేదు కొంచెం వదిలేసేసి పోకుండా అంటే వచ్చేస్తాన్నాను లేదా అంటే కష్టమయిత్ ఓకే
మ్మ్ సరే ఒకవేళ కుదరకపోతే నాకు ఫోన్ చేయ్ మా గుంటూరులో మాతోనే ఉన్నాడండి వచ్చి తీసుకెళ్తాడని చెప్పు
ఆ
ఆ
ఇంగేమద్దు
పోయిన సార్ ఆ సార్ ఉన్నారు గా ఆయనకి ఫోన్ మళ్ళీ నేనే మాట్లాడత
ఆ హా
మ్మ్ అసలు ఎవరమ్మా నువ్వు ప్రతిసారి నువ్వే మాట్లాడుతున్నావు ఒకసారి రా అంటాడు వచ్చి వాలిపోతా
ఆ
నెక్స్ట్ టైం నుంచి ఏమనో నాకే చెయ్ మంటడేమో
ఆ
ఇంగ్ కేన్ సంగతులు మ్మ్ సక్సెస్ఫుల్ గా వాళ్ళకు హ్యాండ్ ఇచ్చారు మీరు
ఎందుక అండి అయిపోయినా దాల్చుకొని దాల్చుకొని ఫీల్ అవుతారు
నేనంతే రేపొచ్చి నైట్ ఫోటో ఇచ్చి వెళ్ళిపో అయితే కాలేజీ బస్ ఆప్త కాలేజీ బస్ ఆపు మరి పంపటి కిందకి ముందు నాకు ఫోటో బాకీ ఉంది ఆ పిల్ల అని చెప్తా రే మళ్ళీ ఫోన్ ఏమైనా యాంగిల్ మార్ చ్చవా
ఎర ఇట అన్నప్ప నొప్పి పుడుతుందని
అదే అందుకే వినబడలేదు
అవునా అదేంత కమెడిగా రైట్ లెఫ్ట్ పెద్ద తేడ లేదు కదా
ఏం మరి నాకు అందుకే కట్టయింది ఏం వినపడలేదు
అదే అ వచ్చేటప్పుడు కొడుతుందమ్మా
నీ ఫోన్ కూడా నీలాగే తేడా
ఆ
ఆ నువ్వు హ్యాండ్ ఇచ్చినట్టే నీ ఫోన్ కూడా ఓ పక్క హ్యాండ్ ఇచ్చింది
ఇంకాపు
ఆపండ్రా ఏం చేస్తావ్
నాలుగు బీక్ తా నాలుగు అర్ధం అయ్యింద
మా వాళ్లు బిగతా వాళ్ళు లోపలికి రాగానే డోర్ వేసేస్తా
కొట్టుకుందాం రాత్రంతా
ఆ యుద్ధం చేసుకుందాం ఫోన్ లో యుద్ధం సౌండ్ బట్టి నా ఫోన్ యుద్ధం సౌండ్ పెట్టి కొంచెం పడుకుందాం
అ అప్పుడు ఏదం చేస్తుకున్న ఎట్లా అయితది
యువాన్ దట్వార్ మావర్స్ న్న వేరే ఉంటాయి హ తిట్టుకుడదు అని ఆగిపోయావ్ కదా
అంచ
పటుకోకుడద అన్నారు కదా ఫోన్ మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటి.
అంతే తిన్నగా మాట్లాడాలి.
నేను చిన్నగానే అన్నాను. ఈ డాటి మైనట్ గాల్
హ ఇఓకే తిన్నానుగా గుండ్రకుండే దోశలు తిన్నాను. నువ్వేం తిన్నావు.
నే కూడా అపో తిన్నా
మీ దోసలు కూడా గుండ్రంగానే ఉంటాయా
ఆ మా ఊర్లో గు గుండ్రంగానే వేస్తారు.
మా ఊర్లో కొన్ని చోట్ల ఓవెల్ వేస్తారు ఓవెల్ గుడ్డాకస్త సారు
ఆ
సన్ బారగా ఏసితే పెద్ద ఇత్త దోస్లా ఫీల్డింగ్ ఇస్తారు.
స గ్యాములు జరుగుతాయి మా ఊర్లో.
ఆ నాకేంటో ఆకలి వేస్తుంది ఇప్పుడు.
తిను బిస్కెట్లు
ఉంటా
ఉ ఇది అవ్వగానే నేను చెప్పానా మనకి ఏ్యసరి కాకలేత్తదని నీకు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అవును అంతమంది పేర్లు చెప్పావ్ ఇందాక ఎవరు లేరుని ముగ్గురే ఉన్నారు.
ఆటర్ నిన్న అంతమంది ఉంటే కనిపలేదా నీకు.
ఆటోన్నా ఏ ఆటోనే ఆటో చూడలేదు.
ఆ వాళ్ళు వెస్ సైడ్కి రాలేదు. అ అదే అటవైపుకి వాళ్ళంతా అక్కడ అక్కడ కొంటుంటేనే అక్కడ తనకు నచ్చలేదుని మేము ముగ్గురమే వచ్చాం ఒక స్కూటీ మీద.
ఉహు వాళ్ళంతా అక్కడున్నారు.
హా నువు లేవు క అక్కడే కొంచెం వెనక అది ఉంటది
ఆహా ఓకే ఓకే గుర్తుంది గుర్తుంది అంత దూరం నుంచి ఆటో సుకొని వచ్చి ఇక్కడ ఎక్కించుకుని వెళ్ళారా
అంత దూరం ఏముంది అక్కడ ఎలాగో యూటర్న్ గొట్టాలి గదా యు టర్న్ గొట్ట ఇట్ ఇటొచ్చి తిన ఉన్నారు క్చుల్గ అయితే నడుచుకుంట వెళ్ళొపోవచ్చు పల్ల కి ఇంగ ఎందు ఇ మనమైననాట వెళ్లాల్సిగాిపుతా అని చెప్ప చెప్పను
ఓకే అర్థమైంది అర్థమైంది
జూల్లేదా దాని బయట నుంచోనుండారు అందరు చే అదేలే నువ్వు అందరు మ మాకు చే కూడా పారు ను చూసి ఉండవు అయితే
నా కళని నీ మీద ఉంటా వాళ్ళీళ్ళందు కనబడుతారు
రోజు బలే ఎల్లం కదా పక్క పక్కన
ఉ అవును ఇవాళ బాగుంది షాపింగ్క్ అలా తిరగటం అదంతా ను కొనుక్కోడంలేదు కానీ కొనుక్కొనింట అంట బాగుంటది
అవునా ఈ రోజు సేమ్ లాంటిదే మనం చూసాం ఆల్రెడి వైట్ బడు పతున్నా
వైట్ బ్లూ
అంత బాలేదు అనుకున్నాము మనం చూసాము నేను చూడగా వైట్ బ్లూ స్ట్రైట్స్ వస్తాయి లైన్స్ లాగా
ఆహా ఓకే ఓకే ఓకే ఓకే
సేమదే క్లాత్ దాని లోపలికి వైట్ వేసుకుంది చాలా బాగుంది వేసుకుంటే పైన్ దేమో నైన్ హండ్రెడ్ ఉంది లోపల్ దేమో త్రీ హండ్రెడ్ ఉంది
ఉహ బాగుందన్నా తీసుకోవచ్చుగా మరి
అంత పెట్టీ ఎందుకు లేని తీసుకోలేదు ఇంకా
నీకు కొనే వాళ్ళు ఉంటే సరే అమ్మా ఉంటాను
ఆ
ఎలా రాస్తాంది ఆ టాటా